హలో
నమస్కారం రూపగారు
ఆ హాయండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగానే ఉన్నా మీరేం చేస్తున్నారు
మేడ మీదకొచ్చినాను
ఓకే మీరు ఎప్పుడు అక్కడే ఉంటారా అండి
మేము ఎప్పుడు అక్కడే ఉంటామండి తెల్లగాఉంట్టుంది కదా ఆ తిన్నామండి
ఉ ఓకే ఆ తిన్నామండి
ఏం కర్రీ అండి
కర్రీ అంటే కర్రీ కర్రీ చపాతి అండి
ఏమిలే
మీరు మీరేమైనా హలో మీరేమైనా బుక్ క్స్ చదువుతారా అండి
ఆ చదువుతానండి.
ఏం బుక్స్ చదువుతారండి.
మామూలుగా వెబ్ నవల్ చదువుతాను ఇంకా మాంగాలు అని స్టోరీ
ఏ ఏంటది అండి మాంగాళ
మాంగా మాంగా
ఓకే ఓకే ఓకే
పిక్చర్లో సెంటెన్స్లు ఉంటాయి వాటిని బట్టి మనం చదవడం
ఒ బావుంటాయా అండి
ఆ బావుంటాయండి మీరు చదివార ఎప్పుడైనా
నేను పెద్దగా ఏం చదవనండి నేను ఒక బుక్ చదివా ఆ ఏంటంటే అది ఆగండి గుర్తు తెచ్చుకుంటున్నాను కెన్ వి బీ స్ట్రేంజస్ అగేన్ ఆ కెన్ వి బి స్ట్రేంజర్స్ ఎగేన్ అని ఒక బుక్ చదివానండి ఆ బావుంది ఆ చదివేసాను
మ్ స్టోరీ ఏంటండి
స్టోరీ ఏంటంటే హీరో హీరో హీరో ఉంటాడు
హ్మ్
అట్ట బుక్ రాస్నోడే తన స్టోరియే వాళ్ళు కూడా సేమ్ ఇంజనీరింగ్ చదువుతున్నారు ఎట్లంటే ఫస్ట్ ఎగ్జైట్ అయితాడన్నమాట
ఎందుకండి
అంటే అంటే కాలేజ్ కాలేజ్ కదా కాలేజ్ బావుంటది కదా ఇప్పుడు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమా చూసారా
ఆ చూసానండి
లో ఎలా ఉంటది ఫుల్ బావుంటది కదా
హ్మ్
అలానే ఇందులో కూడా
కొత్త పెన్స్
అది ఎట్లా అంటే ట్రాయాంగిల్ లవ్ స్టోరీ లాగా
అవునా
హ్మ్ ఎలా అంటే ఆ హీరో ఉంటాడా హీరో కి కాలే అంటే ఫస్ట్ అది కరోనా టైంలో అనమాట ట్ట
మ్ హు
అయితేనుంచి కరోనా టైమ్ లో అయితే ఓ ఓ ఆన్లైన్ క్లాసెస్ పెట్టరు
ఉ
ఆన్లైన్ క్లాసెస్ పెడితే ఆతర్వాతా ఆన్లైన్ క్లాసెస్ పెట్టిన తర్ తర్వాత మళ్ళీ కాలేజ్ రీయోపెన్ చేశారు కదా అప్పుడు హీర్ హీరోయిన్ ని కలుస్తాడు అంటే తనకి ముందే పరిచయం అయితారు ముందుకు ఏదో ఒక వాళ్ళా అంటే ఒక ప్రాజెక్ట్ అవుతది అందులో కొలుస్తారు అప్పుడు హీరోయిన్ ఫోటో చూస్తాడు అప్పుడే నచ్చేసిన్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్
అ
నేను షార్ట్గ్ జేప్పేస్తాను
ఆ సరే అండి
హీరో హీరోయిన్ అంటే హీరోయిన్ అంటే హీరోయిన్ ఏం కాదు హీరోకి ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు గార్ల్స్ ఇద్దరు కూడా ఇద్దరు మంచిగానే ఉంటారు ఫ్రెంచ్ ఆ హీరోకి ఇష్టము అఅమ్మాయి అంటే ఒక అమ్మాయి అంటే అందులో ఆ తర్వాత ఇంకొ ఒక అమ్మాయిని ఫ్రెండ్ లో చూసాడు అయితే ఏమంది దికిఈ ఆ అమ్మాయికి ఒక రోజు చెప్తాడు ఇలా నువ్వ అంటే ఇష్టమ అని ఆమె ఏ ఫస్ట్ నాకు ఇవన్నీ ఇష్టం లేదు మనం ఫ్రెండ్స్ లానే ఉందాం అంట అది ఆ తర్వాత తను చెప్పేసరికి ఈమె కూడా అలా ఇంకా ట్రా ట్రావెల్ చేస్తున్న కొత్త ఫీలింగ్స్ వస్తాయి ఆ తర్వాత వాళ్ళి ఇద్దరు రిలేషన్ షిప్ లోకి వస్తారు
హహ
ఆ తర్వాత ఎందుకో తెలీదు గొడవల అయ్యి విడిపోతారు. అంటే ఆ అమ్మాయికి వేరే పాస్ట్ లో ఒక అబ్బాయి ఉంటాడు
మ్
ఆ అబ్బాయితో మాట్లాడుతది అని హీరోకి చెప్పదు
మ్
అయితే చెప్పకపోయేసరికి ఇంకా వీడికి కోపం వచ్చి అట్లా చేస్తాడు అంటే గొడవ పెట్టుకుంటాడు
హ
గొడవ పెట్టుకొని ఇంక విడిపోతారు విడిపోయిన తర్వాత ఆ ఎవరు అహ ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ ఉంట అది కదా ఆమెతో బాగా క్లోజ్ ఉంటాడు అయితే క్లోజ్ ఉండేసరికి ఈ అమ్మాయి వెళ్ళిపోతాడు కదా ఈ అమ్మాయి వెళ్ళిపోతదా వీళ్ళి ఇద్దరు బాగా క్లోజ్ అవుతారు ఆ హీరో కి ఆ ఫ్రెండ్ లేకపోతే అస్సలు ఉండలేదు ఉండలేడు ఇంకా అనుకున్న స్టేజ్ లోనే మళ్ళీ ఆ అమ్మాయి వస్త అది ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ వీళ్ళి ఇద్దరూ కలుస్తారు అప్పుడు ఇంకొక అమ్మ ఉంది కదా ఆమె ఫీల్ అవుతఅది
హహ
తను వచ్చాక నన్ను వదిలేసాడు అని ఆ తర్వాత ఆమె వేరే అ బ్బాయి ని లవ్ చేస్త అది
ఊ
మళ్ళీ వీళ్ళిద్దరు విడిపోతారు హీరో వాళ్ళు విడిపోయిన తర్వాత మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్తాడు ఆమెకు ఎలా ఉంటది చెప్పండి
అదే కదే
తను వదిలేసింది కాబట్టి నా దగ్గరకు వస్తున్నాడు అనుకుంటది కదా
అతే
అలానే అనుకుంది కూడా ఆ తర్వాత ఇంకా అట్లా అంటే వాళ్ళు వాళ్ళు కొన్ని రోజులు మాట్లాడుకోలేదు కానీ హీరోకి మాత్రం ఆమె ఆమె అంటే చాలా ఇష్టం ఆ ముంద ఆమె కన్నా ఈమె పా అర్థం చేసుకుం టది హీరోని అని అలా అలా కొన్ని రోజులు సాగాయి ఆ తర్వాత మాట్లాడు కోడం మానేశారు ఒకేసారి అంటే వీళ్ళు. జాబు లోచ్చిన తర్వాత ఆమె ఎప్పుడో ఒకసారి మెసేజ్ చేస్తది క్యాన్ బి బిష్ స్ట్రెయింజర్స్ అగైన్ అని
ఊహు
ఆ ఒక్ ఆ ఒక్క టెక్స్ట్ కి తిను ఈ హీరో బ్యాక్ స్టోరీ అంతా చెప్తాడు
ఊ
ఆ తర్వాత ఇంకా వీడు కూడా ఏమి ఆ ఓకే అని అంటాడు ఇంకేం అన్ లేడు కదా అక్కడ మళ్ళీ వాల్ మళ్ళీ ఆఫ్ ఫ్రెండ్ వీడు కలుసుకుంటారు వ ఆ ఆ అమ్మాయి కూడా అబ్బాయితో బ్రేకప్ ఐతది
ఊహు
కలుసుకుంటారు నేనేమో వీళ్ళిద్దరు ఇంకా లాస్ట్క్ పెళ్ళి చేసుకుంటారు కలుసుకుంటారేమో అనుకున్న కానీ ఆమెకి ఆ అబ్బాయి మీద ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ ఇంకా ఆమెకు ముందు ఇంట్రెస్ట్ ఉంది కానీ అప్ అప్పుడు వాడు ఫ్రెండ్స్ లానే చూశాడు
ఊ
ఇప్పుడు ఈడికి ఉంది కానీ ఆ అమ్మాయి
ఆ అమ్మాయి ఫ్రెండ్స్ లాగా చూస్
ఆ అమ్మాయి ఫ్రెండ్స్ లాగా చూస్తుంది ఇంకా లాస్ట్ కి ఇంకా ఎవరి దారులు వార్ లే అన్నట్టు ఈత్ ఆ అమ్మాయి కూడా కూడా ఇంకా మూవన్ అయింది అబ్బాయి కూడా మూవాన్ అయిపోయాడు. అదేనండి స్టోరి
ఇద్దరు సింగిలే అంట
ఆ ఇద్దరు సింగిలే మీ మీరేమైనా ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ చు చదువుతారా
ఆ నాయి మొత్తం యాక్షన్ ఏ ఉంటాయండి.
అవునా అండి ఏదైనా చిన్న చిన్న గ్లిమ్స్ లాగా చెప్పండి
అ షాటర్ మీ అని ఒక స్టోరీ ఉంది స్టోరీ బుకు
ఆ కొంచెం ఫాస్ట్గా చెప్పండి నాకు ఇట్లా ప్చ్ అంటే అంత స్టోరీ విన్లేను
అ అందులో హీరో హీరోయిన్ ఉంటరు హీరో కి ఒక అన్ను ఉంటరు
ఆ
వాళ్ళు ఒక ఒక రివల్యూషన్ లాగా చేస్తారనమాట ఆర్మీ వాళ్ళు అప్పుడు ఈవిడ చేల్లో చేల్లో ఆవి ఇంట్రొడక్షన్ ఇస్తారు ఆవిడ
మ్మ్
హీరోయిన్ మెంటల్ గా ఇలా ఉంటుంది కొంచెం పిచి అనేసి ఆ అమ్మాయిని జయలో వేసేస్తారు ఇక హీరో రెస్క్యూ చేసి మి పిల్లన్ బయటికి తీసుకొచ్చేస్తాడు కానీ బయటకి వచ్చే టైమ్ లో ఆ హీరో వాళ్ళ అన్నయ్య హీరోయిన్ లవ్ చేసుకుంటారు అది హీరోకి నాచ్ ఇంకా వాళ్ళిద్దరిని దూరం పెట్టుకుందాం అనే టైనికి ఆ అమ్మాయికి సూపర్ పవర్స్ ఉంటాయి అంటే అందులో ప్రతి ఒక్కరికి సూపర్ పవర్ ఉంటుంది
బాగుంటాయిండి ఇట్లా సూపర్ పవర్స్ ఉంటే బాగుంటది కదా ఒక సీరియల్ ఉంటందా అండి అలానే
అదే కదా
జిన్ మహేజాలం అని ఒక సీరియల్ ఉంటది మీరు చూసే వాళ్ళ
బాగుంటది
నిజంగా నాకు ఆ సీరియల్ అంటే చాలా ఇష్టంమండి అందులో నాకు హీరో హీరోయిన్ అంటే ఇంకా ఇష్టం ఆ హీరోయిన్ కి ఒక పవర్ ఉంటది బాగుంటది హీరో పద్దాకా వాడికి ఏదో ఒకటి చెడు జరుగుతుంది తది హీరోయిన్ ఏమో మంచి అంటే హీరో చెడ్కి హీరోయిన్ మంచి
మ్మ్
బాగుంటది అది చెప్పండి కంటిన్యూ చేయండి
హ అయితే అక్కడ లవ్ చేసుకునేసరికి వాడికి నాచ్చదు అ సరే అని ఇంకా ఆ పిల్ల బయటకి వచ్చేస్తుది హీరో వాళ్ళ అన్నయ్యతో పాటు
మ్మ్
ఆ అలా ఇంకా రివల్యూషన్ జరుగుతా ఉంటే హీరోయినే మెయిన్ లీడ్ గా ఇంకా వార్క్ సపోర్ట్ చేస్తా ఉంటది ఒక పక్క ఇంకో పక్కమో వాళ్ళ హీరో హీరో వాళ్ళ నాన్న దీన్ని చంపడానికి ట్రై చేస్తా ఉంటారు ఇంకా ఆ స్టోరీ మీదే
మ్మ్ ఓకే
లాస్ట్ కి అందరు కలిసిపోతారు ఇంకా ఆ స్టోరీ జరుగుతూనే ఉందన్నమాట ఆతర్ ఇంకా రాస్తున్నారు స్టోరీ ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వ వాళ్ళ తమ్ముడు స్టోరీ ఇప్పుడు
ఓకే ఓకే
ఆ
హ్మ్ ఇంకేంటండి మరి
చెప్పాలా
ఇంకేం లేవండి నా దగ్గర కూడా సరే అండి అయి తే మా మమ్మీ ఫోన్ చేస్తున్నారు
ఆ సరే అండి బాయ్ తర్వాత మాట్లాడదాం
ఉమ్